ఆ విండి అయిపోయాయా మీ సెలబ్రేషన్స్ అక్కడ అయిపోయాయండి ఆ ఏం మాట్లాడదాం మనం మీరు క్రికెట్ చూస్తారా
లే
అయ్యో అంటే నిక్ క్ తెలిసిన ఒక ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ నేమ్స్ అన్న చెప్తారా ఇండియా గ్ కి సంబంధించిన ప్లేయర్స్ ధోనీ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండే ఏ
ఆ ఇంకొకరు వచ్చి ఆ షూబ్మాన్ గిల్
బా్ నేను నే నేను చెప్పాన మనకు తెలుగు వాళ్ళ నేను తెలుగు వాళ్ళకి సంబంధించిన రెండు పేర్లు ప్రభబ్ చూస ఉంటారు వీళ్ళని నితీష్ కుమార్ రెడ్డి తెలుసా బాగా తెలుస అండిపోయ మకు చెప్పలేదు అంటే చెప్పాను కదండి క్రికెట్ అంత అబ్జర్వ్ చేయను బట్ కొంతమంది వాళ్ళ తర్వాత తిల్లక్ వారు మాం తెలుసా అతను కూడా మన తెలుగు అతనే అనమాట అవునండి మన్న టిట్ంటీ వల్డ్ పికప్ విన్ అయ్యామండి మీరు తెలిసే ఉంటుది మా్యాక్సిమం మీకు మీరు ఏమైనా న్యూస్ అన్నా ఫాలో అయి అట్లీస్ట్ మీరు తెలిసేం ఉంటది
అంటే న్యూస్ బాలా అవుతానండి బట్ క్రికెట్ చూడాను అంతే
ఓకే మీరు అంటే అర్థం అవ్వదుని చెప్పేసి చూడరా లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి చూడరా
నాకు అర్థం అవ్వదండి
ఓకెట్ అంటే ఏ త బట్ ఉ మెడి కొకెట్ అ అదే కద అట్ అయి లైక్ వాళ్ళు బ్యాట్ చేసినప్పుడు వాళ్ళు బాల్ ఎవరై ఆపోజిట్ బౌలర్ పట్టుకున్నా కూడా అవుటే అలా అన్న కూడా వికెట్ అనే అ డి జస్ట్ వికెట్ పడితే గల్లీ క్రికెట్ లాగా చెప్తున్నారు తెలుసు మీరు అసలు చెంటాను కదండి నేను నాకు అర్థం కాదు కామెడీగా చెప్తున్నా నిజంగా మీ చిన్నప్పుడ గల్ క్రికెట్ ఆళలేద ఆడాము బట్ బట్ జస్ట్ అంతే కదండండి అయ్యో చిన్న ప్పుడు మ మీరు ఎకువ ఏ గేమ్ సాడే బారు
నేను షటిల్ అంటే నాకు చాలా ఇష్టం అండి నేను అది బాగా ఆడతాను
మరి షెటిల్ లో ఒక త్రీ మెంబెర్స్ నేమ్స్ చెప్పండి పివి సింధు సానియా మిర్చా వీళ్ళిద్దరు మంచి ఫేమస్ అం వీళ్ళిద్దరు చాలా ఇష్టం అండి వీళ్ళు బాగా ఆడతారు కదా వాు అవునను
హ
నాకు అంటే మనకి చిన్నగా ఉన్నప్పుడు మన స్కూల్ బుక్స్లో ఇంగ్లీష్ బుక్స్లో అన్ని ఎక్కువకి క్రికెటర్స్ గురించి అంటే మేల్ క్రికెటర్స్ గురించి మనకి ఎక్కువ బుక్స్ లో ఇచ్చేవారు కదా ఆ ఇప్పుడు అవును నను ఇకోట అడుడ మర్చి పోయాను ఫీమమెల్ క్రికెటర్స్ మీకు ఎంతమంది తెలుసు నాకు స్మృతి మందన్న చెమ్మమి
నెక్స్ట్ గుర్తు
గుతు మీ ఖాళీ రాదు అవును నేమ్స్ చెప్పడం అంటే కొంచెం కష్టమే ఇప్పుడు మనము ప్రియారిటీ ఎంత అయితే ఇస్తున్నావా బాయ్స్ క్రికెట్ క లక్ ఫీమేల్ క అ ప్రి ఇవ మ బ రా కదా అప్పుడు విరాట్ కోహ్లీ వీళ్ళ గురించి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫీమేల్ క్రికెటర్స్ ని కూడా బుక్స్ వరకు తీసుకొస్తున్నారు అనమాట అలాగే ఇప్పుడు మనకు అన్నిట్ని ఈక్వాలిటీ కోరుకుంటున్నాం కదా అలాంటప్పుడు వాళ్ళ ఎంత ప్లే చేస్త మనము అంతే పిలి చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి అయితే గుర్ తెంపు రికగ్నైజేషన్ వస్తుందో లైక్ ఇప్పుడు ఫీమేల్ క్రికెటర్స్ కూడా అంతే రికగ్నైజేషన్ వస్తుందండి మీరు ఈ మూవీ చూసారా కౌసల్య కృష్ణమూర్తి
లేదండి చూడలేదు
మేబి చూసే ఉంటారు అని నేను అనుకుంటు నన్న ఐశ్వర్య రాజేష్ ది ఆమె బౌలర్ కదా లేకపోతే ఇది విజల్ మూవీ చూసారా విజా తలపతి విజయ్ అతని మూవీలో ఇప్పుడు ఫీమమెల్ ఎంత బాగా ఆడారండి ఫుట్బాల్ అవంతా అవున మన వాటిని చూసి ఇన్స్పైర్ అవ అవునవును ఇప్పుడు అలా చే సార్ అనంటే ఇప్పుడు చాలామంది పల్లెటూర్లలో చాలా మంది టాలెంటెడ్ కిడ్స్ ఉంటారు వాళ్ళని బయటకి తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇట్లా ఆడించగలిగితే లైక్ వాళ్ళు కూడా అంటే లైక్ స్టడీస్ ఒక్కటే లైఫ్ కాదు కదా మనకి గేమ్స్ కూడా వాళ్ళకి నచ్చిన వే చూస్్ చేసుకొని ఆడితే ఇప్పుడు ఒక్కొక్కరి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుందండి స్టడీస్ పరంగా కొంతమందికి యాక్టింగ్ పరంగా సింగింగ్ డాన్సింగ్ ఇట్లా స్పోర్ట్స్ పరంగా ఉ వీటిలో కూడా వాళ్ళకి ఏదైతే ఇష్టో వాళ్ళని ఎంకరేజ్ చేస్తామనింటే వాళ్ళు ఆ స్ ఆ పర్టికులర్ దాంట్లో ఎక్కువ డెవలప్ అవ్వడం జరుగుతుంది కదా
అవునండి అవును
మీరేమంటారండి దీని గురించి ఏమైనా మీకు ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే పిన్నని ఏమైన్నా ఉంతా కొంచెం షేర్ చేస్తారా నాకైతే ముందు స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే షటిల్ చాలా ఇష్టం అని చెప్పాను కదా అ అందుకు నాకు నాన్న టోర్మెంట్స్ సె సెండ్ చేసిండే కొంచెం నాకు కూడా నేను కూడా అలా పెద్ద స్టేజ్ కి పోయేదాన్ని మార్ ఒక్కొక్కసారి అనిపిస్తుందిండి నిజమే అండి అదే మ ఎంత ఇష్టం ఉన్నా కూడా మన పేరెంట్స్ మన సపోర్టివ్ గా ఉండి ఇప్పుడు మనము స్టడీస్ మొదలు పెట్టేస్తాంని చెప్పట్లేదు స్టడీస్ త పాార్ ఇది కూడా ట్రై చేస్త అన్నప్పుడు వాళ్ళు కూడా సరేలే ట్రై చేయని అని చెప్ప ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అ మయిట్ అ ఇప్పుడు మన వె ఎల్ అంటే లైక్ ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మనం బేసిక్స్ నుంచి టడ్రాయింగ్ చేయాలంటే ఇప్పటికి మనం కష్టం అవుతుంది బట్ అన్ని పక్కన పెట్టేసి కమిట్మెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి చేస్తే మాత్రం చేయగలుగుతాం ఆ అవునండి అ ఇప్పుడు ఈమె ఉంది చూడండి మన తెలుగు ఇండస్ట్రీలో పేర్ గు రావట్లేదు బడ బల్డింగ్ చేసి రీసెంట్గా మెడల్ తీసుకొచ్చిందండి అవునండి నాకు ఆమె పేరు గుర్తు ఆట్ అవునవును వును సైడ్ ఆక్టర్ బాగా అంటే ఇప్పుడు షటిల్ అంటే దానికి సో మచ్ ఆఫ్ ప్రాక్టీస్ అవసరము ఇదైతే బాడీ లిఫ్టింగ్ కదా బాడీ వెయిట్కి సంబంధించింది కాబట్టి ఏదో చేయొచ్చు బట్ ఇదంతా మనకు టెక్నిక్స్ ఉండాలి షటిల్ ఆడాలని అంటే కష్టం అదే మనకి చిన్నప్పటి నుంచి ట్రై చేస్తుంది ఏంటంటే మేబీ మీరు ఇంకా స్టడీస్ లో క ఉన్న దాన్ ఇట్లో మంచిగా స్టిక్ అది రైస్ అయ్యే వాళ్ళేమో అదే మనకి పేరెంట్స్ కూడా సపోర్టివ్ అ మేేం చేసిన అదే అదే మనం ఏం చేసినా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే బాగా అనిపిస్తుంది అనమాట నాకు మీ మీరంతా ఇండోర్ గేమ్స్ కదా లైక్ మీకి ఇప్పుడు షటిల్ అని చెప్పారు నేనైతే నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం అనమాట అవునా స్కూల్ క వెళ్ళినప్పుడు ఇంకా ఈవినింగ్ పీటీ పీరియడ్ అంటే ఇంక నాకు ప్యాంట్ చిరిగిపోయది అనమాట పడు కదక గ్రౌండ్ లో ఫుల్ బ్లడ్ వచ్చేది అట్లా ఆడుతుంటా అన్నమాట నేను బట్ ఎంకరేజ్మెంట్ లేదు ఎంకరేజ్మెంట్ లేదు టోర్నమెంట్స్కి వెళ్ళలేదు నేను అంటే స్టేట్ లెవెల్ వరకు వెళ్ళలేదు కానీ మండలి వరకు ఆడామ అన్నమాట అ నెస్ట్ ఇంక వెళ్ళలేదనమాట ఇ ఎాన్ తీకు సపోర్ట్ చేస్తారండి అవునవును సపోర్ట్ వరకు చేస్తారంండి పేరెంట్స్ కూడా దాని తర్వాత నాకు ఇంకా యాక్టింగ్ ఇట్లా ఇ ప్ర్రస్ండి చేద్దామా అన్న అంటే ధైర్యం చాలలేదనమాట స్టెప్ వే సేమ్ అవుతా అన్న ఫీలింగ్ చుట్టుపక్కల ఉండాలి ఏమనుకుంటారు అన్న ఒక థాట్
కానీ మనం చుట్టుపక్కల వాళ్ళది ఎప్పుడూ చూసుకోకూడదండి
కోవుడ దండి మానా ప్యాషన్ మనదండి ఆది లేట్ రయలైజేషన్ అనమాట ఇప్పుడు కూడా మనం వెళ్ళాలన కుంటా వెళ్ళొచ్చు బట్ కానీ మనకి స్టడీస్ అయిపోయా కదండీ అవునవును స్టడీస్ ఇంకా జాబ్స్ ఇంగ్ ఇంట్లో పేరెంట్స్ ఇంకా మన సిబ్లింగ్స్ అందరినీ చూసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ కమిట్మెంట్స్ అన్ని ఉంటాయనమాట ఈ ఏజ్ లో కాబట్టి మనం ఇప్పుడు ఏ రాంగ్ స్టెప్ వేసినా కూడా చాలా కష్టమే అవుతుంది అనమాట కష్టమే ఇంట్లో వాళ్ళకి కష్టం కస్తమయితది అనమాట అవునండి చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏదో ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసేవాళ్ళం వదిలేస్కుని లేని దాని కోసం ట్రై చేస్తే ఏమవుతుందో ఏం ఇప్పుడు మన ఎనకే ఆస్తులు అన్నా ఉంటే మనకి సరలే మనం అస్తులన్న ఉంటే మనకీ సర్లే మనం సంపాదించకపోయినా ఆస్తులు మనల్ని కాపాడతాయిలే అనుకోవచ్చు మనక్ అంత తాతలు సంపాదించిన ఆస్తులు గూడా లేవనమాట కూర్చొని తిన్నికి ఇంకా కాబట్టి మనమూ సాన్ని వదిలేసుకొని పోయంత ధైర్యం లేదు ఇంకా ఉన్న లైఫ్ ని సర్దుకొని ఇంకా ఉన్న లైఫ్ ని ఎంజాయ్ చేసి బ్రతకాలన్నమాట ఇంకా మనం అంతే కేంటండి అంతేనండి హా అంతే కదా ఇంకా వెయిట్ చేయలేం ఇంకా పాస్ట్ ఇస్ పాస్ట్ అంతే అనమాట మనం ఆగిపోయినా అలా లైఫ్ మన కోసం ఎప్పుడు ఆగదనమాట పరిగెత్తుతూనే ఉంటది
అంతే ఒక పాజిటివ్ ఎమోషన్
పాజిటివ్ ఎమోషన్తో ఎళ్లిపోవాలండి హుమ్ అదే ఏదో ఒకటి మంచి జరుగుతుంది ఉన్న లైఫ్ ఇఏ మన లేని వాళ్ళకన్నా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం బాగున్నాం కదా లైఫ్ అన్నట్టు ఇంకా అలా థింగ్ చేసుకోవాలి నాకీ ఏం గుర్తు కొస్తుంది అంటే ఎప్పుడు నడుకుంటా ఎళ్ళేవాడు సైకిల్ని చూస్తే వాడు సైకిల్ ఉంది కదా అనుకుంటారు సైకిల్ ఉండేటోడు బైక్ని చూసి బైక్ ఉంది కదా అనుకుంటారు బైక్ ఉండేటోడు కార్ ఉంది కదా అని కార్ చూసి అనుకుంటారు ఇట్లా అంతా కంప్యార్ చేరడం మానేసి మన లైఫ్ ని మనం ఓే ఉండది చాలే బాన్నది ఎంజాయ్ చేస్తే అంత బాగా సాగిపోతుంది అనమాట లైఫ్ ఇంకా అదనేదుగాలండి ఎప్పుడైనా కానీ లేని వాళ్ళతో అబ్జర్వ్ చేసుకోవాలా అంటారు అప్పుడు మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఓకే సంబట్ బెటర్ అనేసి మనకి అంతే కదండి ఇంకా ఇంకేంటండి చెప్పాలండి మీరు ఇంకేం లేదు ఇంకా నాకైతే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది ఇంకా సాటర్డే నుంచి నేను క్రికెట్ ఫుల్ చూస్తాను అనమాట నేను మీకు డెడ్ అబోజిట్ అనమాట ఫుల్ చీరప్ చేస్తా చాలా పిచ్చి పిచ్చి అనమాట ఇంకా విరాట్ కోహ్లీ చూస్తాను ఫుల్ హ్యాపీ నేను ఇంకా విరాట్ కోహ్లీని చూస్తే అనమాట
మీరు విరాట్ ఫ్యాన్ విత్ ఆర్సిబిన అండి
నా అవును నేను పిచ్చా ఫ్యాన్ అండి బాబోయ్ గెలిచినా ఓడిన ఆస్రీత్ ఫరెవర్ లాస్ట్ ఇయర్ మేము కప్పు కొట్టినాం ఈ ఇయర్ అదే జోష్ లో మేం స్టార్ట్ చేయబోతున్నాం కొడతామో కొట్టామో సెకండరీ బట్ మాకుకైతే ఒక కప్పు వచ్చింది. మాకు ఎన్ఎఫ్ అండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంటే, ఎయిటీన్త్ సీజన్లోనే మాకు కప్పు వచ్చింది అది చాలా స్పెషల్ అనమాట మాకు ఇంకా.
సో ఇప్పుడు ఐపిఎల్ స్టార్ట్ అయ్యాక చూసుకుందామ అంటే సిఎస్కె వర్సస్ ఆర్సిబి
ఆ మీరు సీఎస్కే ఫ్యాన ఇందాక చూడమని చొప్ అప్పర్ ఇప్పుడు సిఎస్కే అంటున్నారు బయట పడిపో దొంగా అండి మీరు ఆహా ఫైన్ కానీ ఎన్ని చూసు కమ్ సిఎస్కెన ఆర్ ఆర్ సి బి నా చూద్దాం ఓకే అండి బాయ్ అం